హలో ఏం చేస్తున్నావ్ర
హాయ్ ఏం లేదు ఫ్రీగ ఉన్నా నువ్వు ఫ్రీగానే ఉన్నావా
ఆ నేను ఫ్రీగానే ఉన్నాను ఈ మధ్యా సినీమాల గురించి ఒక డిస్కషన్ ఎక్కువగ జరుగుతాంది కదా
అవున ఏ డిస్కర్షన్
అంటే సిన్మాల్ తప్పకుండ మంచి మెసేజ్ ఇవ్వాలా లేక్పోతే క్రైమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చూపించే సినిమాలు కూడా ఓకేనా అనే విషయం గురించి తెలీద నీకు
ఆఆ అర్థమైంది నిజంగానే ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎందుకంటె సిన్మాల్ ఈ మధ్య అందరినీ బాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయ్ కదా
ఆ అవును అ ఎగ్జామ్ పుల్ తీసుకుంటే తారే జమీన్ పర్ సినిమా చూసావా
ఆ చూశాను చాలా మంచి సినిమా తెలిదా స్కూల్ ప్రెజర్ ఎలా ఉంటుంద్ వి విల్లు అంతా బాగా తీస్తున్నారు
అవును ఆ సిన్మ నాక్ కూడ చాలా నచ్చింది ఇంకొక సిన్మ ఉందీ ఏంటంటే ఆద్ ఆ సినిమా పేరెంట్స్ ని పిల్లల్లో ఉన్న టాలెంట్ ఎలా అర్థం చేసుకోవాలని అది మొత్తం చూపించింది చాలా బాగా
ఆ అవును త్రీ ఇడియట్స్ మూవినే కదా
ఆ అవును
మార్కులు మాత్రమే కాదు ప్యాషన్ కూడ ఇంపార్టెంట్ అని అది చాల ఇచ్చారు ఆ మూవీలో
అవును కరెక్ట్ ఇంకా దంగల్ కూడా మంచి ఉదాహరణ అమ్మాయిల్ కూడా స్పోర్ట్స్ లొ సక్సెస్ అవ్వగలరని చూపుతుంది కదా
నిజం ఇలాంటి సిన్మాలు బాగా యూత్ కి సోషల్ మీడియాకి మంచి మెసేజ్లు ఇస్తున్నాయ్
అవును ఇంకా కొన్ని హాలీవుడ్ మూవీస్ కూడ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటయ్ తెల్సా నీకు ఉదాహరణకి ది పర్సుడ్ హ్యాపీనెస్
అవును ఆ సిన్మా చూస్తే ఎంత కష్టం వచ్చినా హార్డ్ వర్క్ చేస్తే ఏదో ఒకటి ఫుల్ ఫిల్మెంట్ అయితుందని అనిపిస్తుంది నీకెలా అనిపిస్తుంది
అవును నాకు అలాగే అనిపిస్తుంది అందుకే కొంతమంది అంటారు కద సిన్మాలు తప్పకుండ మంచి మెసేజే ఇవ్వాలి అని
ఉమ్ కానీ మరో సైడ్ కూడ ఉంది కదా తెలుసా నీకు
అవును ఇప్పుడు చాలా సిన్మాలు క్రైమ్ లేదా యాంటీ హీరోల మీద ఉంటున్నాయ్ గదా
అవును ఉదాహరణకి రాబరీ చేయడం ఇలాంటి సీన్లన్నీ చూపిచ్చే ఎగ్జాంపుల్ మనీ ఈస్ట్ బేకింగ్ బ్యాడ్ ఇలాంటి మూవీలు చూస్తవా నువ్వు
ఆ ఇంకా పుష్ప కేజీఎఫ్ కూడ ఉన్నాయ్ కదా ఇలాంటి సిన్మాల్లో హీరోలు నిజానికీ లా బ్రేక్ చేసే వాళ్ళయినా గూడ వాళ్ళు చాలా స్టైలిష్ గా చూపిస్తారు హీరోలని
అవును అదే కాదు అలానే అలా ఉంటుంది అని రియాలిటీ ప్రకారం గూడ చూపిస్తారు
అవును ముఖ్యంగా యంగ్ ఆడియన్స్ మీద ప్రభావం పడుతుందేమో అన్ కూడ భయపడుతున్నామ్ అలాంటి సిన్మాల వల్ల
కరక్టే
కానీ మరోవైపు గూడ కొందరంటారు కదా ఈ సిన్మాలు క్రైమ్ ను ప్రోత్సహించవు కేవలం రియాల్టీ నీ చూపిస్తాయి అలా అని ఎగ్జాంపుల్ కి బ్రేకింగ్ బ్యాడ్ హీరో మొదట క్రిమ్నల్ గా ఉంటాడు చివరికి అతన్ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయని చూపిస్తారు కదా
అవునవును అదే విధంగ ది బుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ కూడా మొదట లగ్జరీ లైఫ్ని చూపిస్తారు చివరికి కరప్షన్స్ ప్రాబ్లమ్స్ అన్ని బయట వెడుతారు
అవును అంటే కొన్ని సిన్మాలు క్రైమ్ చూపించినా దానికి ఫలితాలు కూడా చూపిస్తయి అంటే లైక్ ఇప్పుడు ఆ హీరో ఆ క్రైమ్ ని కమిట్ చేశాడన్కో తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ని కూడా వాళ్ళు క్లియర్ గా చూపిస్తారు ఎందుకంటే అలాంటివి మనం చేయకూడదు కాబట్టి
అవునవును అందుకే కాంట్రెక్స్ట్ చాలా ముఖ్యం
ఆ ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు ఓటిటి ప్లాట్ఫార్మ్స్ వల్ల ఈ డిబేట్ ఇంకా పెరిగింది తెల్సా ఈ ఓటీటి వల్ల మనకు చాలా సిన్మాలు ఈజీగా దొరికేస్తున్నాయి కదా
అవును నిజమే ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ డిజినీ ప్లస్ హాట్స్టార్ అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటిల్లో చాలా ఫ్రీడం ఉంది
ఆ అవును అందుకే కొన్నిసార్లు వైలెంట్ గా లేదా లేదా డార్క్ కంటెంట్ ఉన్న మూవీస్ ఎక్కువ ఉంటున్నాయ్ అలాంటి వాటిల్లో
అందుకే కొందరు అంటున్నట్టు యూత్ ఇన్ఫ్లుూయెన్స్ అయ్యేటట్టు చాలా స్ట్రిక్ట్గా మూవీస్ తీయాలి బ్యాడ్ కంటెంట్ ఎక్కువ చూపియకూడదు ఇలా నియమాలు గున వస్తున్నాయ్
అవును కానీ ఇంకొందరు ఏమంటున్నారంటే ఎక్కువ సెన్సార్ చేస్తే క్రియేటివిటీ తగ్గిపోతుంది గదా అంటున్నారు
నిజమే కానీ నా ప్రకారం సిన్మాలు రెండు రకాలుగా ఉంటాయ్ కదా మరి నీకెలా అనిపిస్తాంది
అవున్ నాకు అలానే అనిపిస్తది మెసేజ్ ఇచ్చే సిన్మాలు కూడా ఉండాలి అలాగే ఎంటర్టైన్మెంట్ కోసం సిన్మాలు కూడా ఉండలి అలా అన్ చెప్పి ప్రజల్ని తప్పు దోవ్ నడిపించే సిన్మాలు ఉండకూడ్దు గదా
అవును ఇదంతా ఇప్పుడు ప్రజలు చూసే దాన్ బట్టి ఉంటుంది ప్రజలు అర్థం చేసుకునే దాన్ బట్టి ఉంటుంది వాళ్ళు అర్థం చేసుకోవాలి సిన్మాని సినిమాలాగ చూడాలి అలా ఉండాలి అని చెప్పి
అవును కరెక్టే కానీ మనం చూసే ప్రతి విషయం రియల్ లైఫ్ లో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు గదా సిన్మాల్లో ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్ పన్లు చేసి లా ని బ్రేక్ చేశారని చెప్పి మనం కూడా అది ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేయాలని లేదు అలా అని దంగల్ లా దంగల్ లాంటి మంచి మోటివేషనల్ మూవీస్ ని చూసి అలా ఉండకూడదు అని కూడా చెప్పలేము మనం అలాంటి మో కొన్ని మోటివేషనల్ సినిమాలు ఉంటాయి అవి మనం చూసి మోటివేట్ అవ్వాలి కొన్ని చూసి వదిలేయాల్సిన సినిమాలు ఉంటాయి అవి చూసి వదిలేయాలి
కరెక్టే సినిమాల్లో మంచి మంచి మెసేజ్ని మంచిగా తీసుకోవాలి ఎంటర్టైన్మెంట్ పార్ట్ని ఎంటర్టైన్మెంట్గానే తీసుకోవాలి అలా గాదు దాని చెడు విషయాలన్నీ తీసుకుంటే ఇంకా రియల్ లైఫ్లో సఫర్ అయ్యేది టునో ఉంటాయి
అవును సినిమాలు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అలాగే ఆలోచించ చేసేపు కూడా ఉంటాయి మనం ఎలా అంటే కొన్ని మోటివేషనల్ గా ఉంటాయి అవి చూడ గానే మనం కూడా ఎలా ఉంటే బాగుండు అనిపిస్తది అలానే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి మనం మనకి తెలియనివి అవన్నీ మనం ఖచ్చితంగా చూడాలి
ఉ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్వెల్త్ ఫెయిల్ సినిమా ఉంది గదా చూసావా నువ్వు
ఆ ట్వల్త్ తెలుసు సినిమా చూశాను చాలా బాగుంది గదా
ఉ అలా హార్డ్ వర్క్ చేసి ఆఖరికి సక్సెస్ అయచ్చు ఫస్ట్ ఫెయిల్యూరే అదే మనకి ఫెయిల్యూర్ అని లైఫ్లో అనుకోగూడదు మనం మళ్ళా రివర్స్ గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది వస్తుంది
అవును ఆ అతను ఐపీఎస్ ఆఫీసర్ చాలా కష్టపడ్డాడు ఇంటి నుంచి వచ్చేసి డబ్బులు లేక చిన్న చిన్న పనులు చేసుకొని వాష్రూమ్స్ కడిగి లైబ్రరీలో బుక్స్ తుడి అక్కడే ఉండి చదువుకొని ఐపీఎస్ అయ్యాడు అంటే అది చాలా గొప్ప విషయం అలాం టి మనం చాలా ఆదర్శంగా తీసుకొని అది చాలా మందికి స్ఫూర్తిని ఇస్తుంది అలాంటి సినిమా
అవును అలాంటి మెసేజ్ ఫుల్ సినిమాలని మనము ఎంకరేజ్ చేయాలి
అవును ఇంకా పీరేమంటారు ఇలాంటిస్ సినిమాలు ఇంకా రాబోయే కాలల్లో వస్తాయంటారా
ఆ వస్తాయి డెఫినెట్గా ఇంగా మంచి మూవీసే రావచ్చు మనం చెప్పలేం గదా క్రియేటివిటీ డైరెక్టర్స్ ఎలా ఉందో
హా ఇంకేంటి విషయాలు మరి రీసెంట్ గా చిన్న సినిమాలు చూసారా
ఆ చూసాను లాస్ట్ హిట్ త్రీ మూవీ చూశాను అంతే ఫుల్ ఆఫ్ ఫైలెన్స్
అవును అది చాలా వైలెంట్ గా ఉంది కదా మరి ఎలా చూసారు చిన్న పిల్లలు అలో ఉందా చూడుడానికి
అలా ఉందంటే ఉంటుంది చూడచ్చు కానీ చాలా ఎక్కువ వైలెంట్గా ఉంది ఇప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని పిల్లలు వాళ్ళ వాళ్లే నేను నాని అని చెప్పి ఇలా ఫైటింగ్ చేసుకునే ఏస్తారు తీసుక్
అవును అలాంటి సినిమాలు చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయి గోడువలు వడు